హలో ఆన్ హలో హలో హలో
హలో
హలో అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హా బాగుంది ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంకా చదువుకుంటున్నాను
అవు
ఒక కథ చదువుతున్నాను ఇంకా బుక్స్ స్టోరీస్ చదువుతున్నాను
ఆ అవును కదా మీకు హాబీ కదా చదవడం ఆ ఏం చదు వతున్నారు మరి
ఒక్క ఇంకా ఏదో ఇంకా మొన్న స్టోర్ క వెళ్ళానండి ఇంకా కొన్ని స్టోర్ రకాలుగా బుక్స్ తెచ్చుకున్నాను అవి ఇంకా చదువుతూ ఉన్నానండి అలా టైం పాస్ కి అలా మీరేం చేస్తున్నారండి మీరు కాలేజ ఆ లె కాకపోతే ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా
అర్థం కాలేదండి
మీరు కాలేజ్ క వెళ్తారా లేకపోతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారా
నేను కాలేజ్క వెళ్తానండి
అవునా అండి అవునండి ఇంకా ఏదొ ఒకటి మీరు కూడా ఏదో ఒక బుక్స్ చదువుతూ ఉంటారా అలా
చదువుతూ ఉంటానండి నేను ఆబ్వియస్గా చదువుతాను ఎందుకంటే మార్నింగ్ అంతా సిస్టమ్స్ లోనే బిజీ బిజీ ఉంటాం కొంచెం రీఫ్రెష్మెంట్ కోసం బుక్స్ చదువుతూ ఉంటానండి
అవునండి ఇంకా సాయంత్రం వేళ మంచిగా ఒక కాఫీ తావాత ఒక బుక్స్ పట్టుకొని చదువుతూ ఉంటే ఇంకా మైండ్కి కూడా మంచిగా చాలా రిలాక్స్గా
రిఫ్రెష్మెంట్ లాగా ఉంటు బాంగండి
అవునండి
మనం మార్నింగ్ నుంచి ఆ సిస్టమ్స్ ను ఫోన్స్ యూస్ చేస్తే అంత ఆగమాగ ఉంటాం కదా సో డై అట్లీస్ట్ డైలీ ఒక్క కాలన్నా ఒక్క బుక్ అన్నా చదువుతాం మేము
అవునండి అది హాబిట్ లాగా ఉంటే కూడా చాలా మంచి పద్ధతి కదాండి అసలు ఈ రోజులలో చదువుకున్న విలువ దేని కుందండి ఇంకా ఏదైనా చదువుతోటే కదా సాధ్యం
అవునండి చదువుతూనే నార్మల్గా అది నార్మల్గా స్టడీ రిలేటెడ్ కాకుడా జస్ట్ ఇట్లా జనరల్ నాలెడ్జ్ లేదంటే ఇంకేదైనా ఏదైనా ఒక బుక్స్ చదువుతూనే ఉంటా కానీ అట్లా నార్మల్గా
అవునండి మంచిగా చదువుకొని మ
మల్ల ఫెడ్డం మల్ల అవునండి ఇప్పుడు మీరు ఏం చదువుతూ హ
నేను ఇంకా మంచి ఏదన్నా మంచి చదువుకొని ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలిన్నది నా కళ అండి ఇంకా దాని కోసం నేను చదువుతూ ఉంటాను ఈ రోజులలో ఉద్యోగ గం అనేది లేకపోతే మనిషికి కొంచెం విలువ గౌరవం బయట సమాజంలో రెస్పెక్ట్ అని
హు అది మాత్ర తమ్ము
ఉద్యోగం అనేది చాలా ఉద్యోగం అన్నది మన్షికి చ చాలా అవసరం కదా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా.
ఇన్ ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నరా అండి?
అవునండి నే ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నానండి ఇంక దానికి కూడా ఇంక ఈ పోటీ సమాజంలో పోటీ పరీక్షల మధ్య ఇంకా చాలా కష్టపడి చదువుతనే కదా ఉద్యోగం అనే సంపాదించుకుంటాము.
అవునవునండి. కానీ మీరు ప్రభుత్వ ఉద్య ఉద్యోగం కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు ఇట్ల ప్రైవేట్వీ కూడ ఉంటయి కదా?
ఉంటాయి కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం అన్ లే హుం ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇంక ఎంతైనా చాలా సేఫ్టీ జాబ్ కదా. అన్ని విధాలుగా ఆ ఫ్యూచర్ దాకా ఎలాంటి ఫ్యూచర్ మొత్తం ఎలాంటి రిస్క్ లేకుండ, ఎలాంటి బాధ లేకుండ, మంచిగా సం ఉన్ ఉంటది కదా. ఆ జాబ్ అన్నది నాకు చిన్నప్పటి నుండి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నది నా కోరిక అందుకే, దానికోసం సిద్ధం అవుతున్నాను. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తారా మరి ఈ ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటారా?
ప్రస్తుతానికి అయితే నేను చదువుతున్న చదువుకి నేను ప్రైవేట్ ఉద్యోగమే లైక్ సాఫ్ట్వేర్ చూసుకుంట అండి. తర్వాత ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో ఇంకా గవర్నమెంట్ జాబ్ కలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ట్రై చేస్ తున్నాను. కానీ ఒకవేళ వస్తే కచ్చితంగా ట్రై ఏ
అవునండి ఇప్పుడు ప్రై ప్రైవేట్ ఉద్యోగంలో కూడా చాలా బాగున్నాయి కదా. సాఫ్ట్వేర్ జాబ్స్, ఇంకా ఏఐ తో వచ్చే జాబ్స్ నాన్ ఐటి ఇలా రకరకాల జాబ్స్ మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కదా.
అవునండి దానికే ప్రయత్నిస్తున్న
ఏ ప్లేస్మెంట్ లోనే మంచి జాబ్ అస్తే ఇంక చిన్నతనంలోనే మనం సెటిల్ అవ్వచ్చు కూడా.
అవునవునండి మీరు అన్నది కూడా కరెక్టే అదే ట్రై చేస్తుంట. అందు అందువలన కూడా నేను ఎక్కువ చదువుతూనే ఉంట. కానీ, ఎక్కువ అంటే అప్పుడు అ ఇప్పుడంటే బుక్స్ ఉండే ఇపు మొ తం డిజిటల్ అవ్వడం వల్ల అలా అలా పోతున్న ఉండు కొ చం రిఫ్రెష్మెంట్ కోసం హార్డ్ కాపీస్ చూస్తూ ఉంట బుక్స్లా బుక్స్ కాని
అవునండి ఇప్పుడు ఏదైనా మనం కూర్చున్న దగ్గరనే మనం చదువుకోవచ్చండి ఏ ఐ. తో ద్వారైనా మంచిగ ఆన్లైన్లో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి కదా మనం ఏ అవకాశాన్ని అయిన వినియోగించుకొని ఏ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళకుండ మనం మంచిగా సదుపాయాలు చాలా ఉన్నాయి కదా మనకి. ఒకప్పుడు అంటే ఏ అవకాశం లేదు కాకపోతే ఇప్పుడు అన్ని మనకి ఆ చాలా రకాల అవకాశాలు అయితే ఉన్నాయి కదా అండి.
అవును అది కూడా కరెక్ట్ ఎ మీరన్నది కూడ చాలా నూటికి నూటి శాతం కరెక్ట్. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి దాని చదువుకునే దాన్ని. ఏఐ టూల్స్ వల్ల అయితే ఇంకా మనకి ఎక్కువ ఉపయోగం పడుతుంది ఎంత ఉపయో
అవునండి చాలా ఉపయోగాలు ఉన్ న్నాయి
అవునా అండి
ఏదైనా ప్లస్ మైనస్లో అనేది ఉంటాయి కదా ఈ రోజులలో అమ్మాయిలు కూడా దేనికి తీసిపోకుండా చదువుతున్నారండి మంచి మంచి డాక్టర్స్ అవుతున్నారు రాజకీయంలో ఉ వుంటున్నారు ఇంకా పైలెట్ గా రాణిస్తున్నారు
అవునండి ఇంకా
చాలా బాగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉంట టున్నారు ఇంకా అలా చదువుకుంటేనే మంచిగా మనం తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళం అయితాం కదా
అవునండి ఇంకా అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఇది ఇంకా ఏ విషయంలో అయినా కానీ ఎందులో తీసుకోట్లేదు అది కూడా ఓన్లీ చదువాలని చదువుకున్న ప్రత్యేకతని అది అ ఇంకేంటండి మరి ఇప్పుడు మీరు ప్రభుత్వ నిత్య ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటి మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్
ఇంకా నాకంటూ ఉన్న లక్ష్యాన్ని అయితే చేరుకోవాలన్నదే ఇంకా దాని మీద మంచి శ్రద్ధ పెట్టి చదువుకొని ఒక ఉద్యోగం కాని సంపాదించుకొని మంచిగా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి మళ్ళీ మనకు కూడా మంచి విలువ ఉంటది కదా సమాజం గొప్పగా కొంచెం రెస్పెక్ట్ పటిగా చూస్తారు కదా జనాలు కూడా
హ్మ్ అవునండి మీరు చదివే పుస్తకాలు ఏంటండి మేడం అంటే కాలిగా ఉండే సమయంలో కామెడీకి రిలేటెడా లేందుదంటే ఫ్రెండ్షిప్ రి
లేదండి నేను నేను హిస్టరీ పరంగా ఏదైనా చరిత్ర అలా ఉంటది కదా మ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండే అలా అన్నట్టు బుక్స్ చూస్త ఉంటాను ఇంకా ఏది నచ్చితే అది తీసుకొని చేస్తానండి చదువుతూ ఉంటాను కాలేజి సమయంలో అంతే
మీరు మీ దగ్గర ఉన్న లైబ్రరీస్ ఉమ్
లైబ్రరీస్ కంటే నేను చాలా తక్కువ వెళ్తాను మా అందుబాటులోనయితే లైబ్రరీస్ లేవు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని ఆ అవకాశాన్ని కూడా నేను వినియోగించుకునే దానికని మా అందుబాటులోనయితే లేవండి ఇంకా అన్ని ఏదైనా గానీ ఫోన్ లో ఆన్లైన్ ద్వారానే
అదే అదే అండి అవునండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రండి నేను ఖచ్చితంగా మీకు మా దగ్గరలో ఉన్న కన్వీనియంట్ స్టోర్స్ కానీ లైబ్రరీస్ కానీ తీసుకెళ్ళి మీకు మీకు కావల్సిన బుక్స్ తీసుకుందామండి అంటే మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతా అంటున్నారు కదా.
అవునండి ఖచ్చితంగా వస్తానండి తప్పకుండా వచ్చి మిమ్మని కలిసి ఇంకా ఇద్దరం కలిసి సీ లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి మనం బుక్స్ ఎలా చదువుకోవాలి ఇంకా ఎలాంటి బుక్ చదువుతే మనం మంచి చ్చి ఇంకా గొప్ప ఉద్యోగంలో స్థిరపడతాం అనేవి మనం ఇద్దరం ఆలోచించుకొని మంచి బుక్స్ కొందామండి
ఆ ఖచ్చితంగా అండి ఇక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ కాకపోయినా మనకి తగ్గట్టు మన స్తోమతలో మనకి సెకండ్ హ్యాండ్ బుక్స్ పెడితే ఖచ్చితంగా మనం చదువుకోవచ్చు.
అవునండి ప్రతి ఒక్క అవకాశాన్ని మన్ చౌ వినియోగించుకొని మంచిగా ఉద్యోగంలో స్థిరపడాలని
సరే అండి మరి ధన్యవాదాలండి